లో
ఉమ్ చెప్పండి
ఆ ఏ ఏం లేదు నువ్వు జేస్తున్నావు
ఆ ఏం లేదు ఖాళీయే
ఆహా లంచ్ అదే వంన్టైంద
ఆ ఇంక చెయలేదక్క చెయ్యాలి మీరు చేసిలా ఆ పొధడి కర్రి ఉన్నది ఇప్పుడు రైస్ వెట్టాలె
ఆహా వేడి వేడిగా వెడతావా మీ సార్ వచ్చనంక
ఆ అవును మా సార్ వచ్చినకనే చేస్తా మీద అయిపోయింద పని,
ఆ అయిపోంది ఇగ పిల్లలక అన్నం తినిపియాలె
ఇప్పుడు వాళ్ళ కరీ ఉండాల్ నా
ప్రతి పొదుందే ఉంది
హమ్
పొద్దున క్యారెట్ అండినా టమాటా ఉంది
పిల్లలే ఏం చేస్తున్నార్
పిల్లలు ఒక అబ్బాయి పాప ఆడుకుంటాంది ఫోన్ ఎప్పుడు ఎప్పుడు ఇస్తదా మా మమ్మీ అని చుతాందీ
ఫోన్ బా అల్వటా ఆలకి
ఫోన్ బాగానే అల్ వాటు
అవునా
ను కాల్ మాట్లానవా వేరే వాళ్ళతోటి,
ఆ వేరే వాళ్ళతోటి మాట్లాడిన ఒక కాల్
ఆహా ఎన్ని కాల్స్ అయినయ్ టోటల్
ఇప్పటి వరకు నాయి ఫోర్ అయినా ఎంతె
నువ్వు మాట్లాన్నావా
ఆ ఇంత ముందు ఒక ఆమెతో మాట్లాడినా మా ఫ్రెండ్ తోటి
మీ
నై దీన్ తోటి ఫోర్త్ కాల్
అవున్న
ఒక్కరికి ఎన్నిసార్లునైనా చెయొచ్చ అట అదేం లేదట ఫైవ్ కాల్స ఏ అని
ఆవునా హమ్
ఇంకా
ఇంక చెప్పాల సిస్టర్ మీరే కాల్ మాట్లాడుడే సరిపోతంది ఎవరితో ఒక్కరితోటైనా
హమ్
మ్
కాల్స్ కాల్స్ కాల్స్ ఇదే బిసి బిసి
అవును కొన్ని కొన్ని కాల్స్ మధ్యల్నే కట్ అవుతున్నాయి
మీకు అట్ల కట్టయినయ ఏమన్నా కాల్స్
కాల్ కట్టేయందీ టైమింగ్స్ తక్కువ తీసుకుంటుంది
ఆహా
మ్
అది సర్వర్ ప్రాబ్లమ్ కావచ్చు
ఆ కావచ్చు ఒకసారి అందరు మాట్లాడేసరికి నెట్వర్క్ ఇష్యూ వతాందేమో
ఇప్పుడు అందరు యూజ్ చేస్తారు కదా ఈ యాప్
ఉ అవును
ఇంకా
ఇంక చెప్పాలి ఇంకా ఎక్కడకనా వెళ్లిలా కొత్తగా ఈ మధ్యలో మీరు ఏదన్నా టూరిస్ట్ ప్లేస్ లోకే
ఎక్కడికి వెళ్ళలేదరా పిల్లలకు స్కూల్ ఉంటది కదా మీరు ఉగాది ఉగాదికి లు చేసుకుంటర బాక్షప్పాలు బూరలు ఏమంటారు
భక్ష్యాలు చేసుకుంటాం మీ దగ్గర చేయార
మొత్తం ఎట్లా చేసుకుని మీరు చెన్న పప్పయినా
ఆ శనిగపప్పు బెల్లం యూజ్ చేస్తాము అవి
అవి కాలవనికి నెయ్యి ఎత్తర మమలా ఆయిల్ ఆ
ఆ ఆయిలే యూజ్ చేస్తాం కొన్ని కొన్ని డీప్ ఫ్రై చేసుకుంటాం కొన్ని మామూలుగా ఆయిల్ వసి కాల్చుకుంటాం కొంచం ఆయిల్ వేసి
కొంతమంది అవి చపాతి టైప్ కూడా చేస్తారట
అవును మీరు ఎట్ల చేస్తారూ
మేము ఇట్ల ముద్దలక్క పూరి టైపు
అవునా
ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరకి ఎట్ల తినాలి అనిపిస్తే అట్లా
అవును
మీ అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తారా
ఆ వెళ్తా సిస్టర్ పండకి
ఆ
మీకు ఎక్కడ ప్లేస్ లు అంటే ఎక్కువ ఇష్టం
మా అమ్మ వల్ల ఇల్లు
అవునా
ఆ మీకు
ఎవరికి నాకు కూడా మా అమ్మ వల్ల ఇల్లు
ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అదే ఫీలింగ్ అందరికి
అవును అక్కడ ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ ఉండదు కాద ఇక
ఉ మీరు ఎంత మంది సిప్లింగ్స్
మేము త్రీ సిస్టర్స్ వన్ బ్రదర్
ఆ అందరికి మ్యారేజెస్ అయినాయి మరి
లేదు
నువ్వు ఎన్న నెంబర్
ఫస్ట్
ఫస్ట్ నెంబరెన
ఆ
మిగిల్లళ అందరు స్టడీ నేనా మిగిలిన వాళ్ళు ముగ్గురు నువ్ స్టాడీ ఎంత వరకు చేసినావు మరి
డిగ్రీ వరకు కంప్లీట్ చేసా
ఆ డిగ్రీ కంప్లీట్ ఆ
హఓ
మీ సార్ గవర్నమెంట్ ఎంప్లయ మామూలు ఎంప్లయనా
ప్రైవేట్
ఏం వర్క్
ఆ గ్రూప్ లోన్స్ ఇస్తారు తను
ఆ
గ్రూప్ లోన్స్ ఇస్తారు హలో వినిపించట్లేదా గ్రూప్ లోన్స్స్టర్ సిస్ గ్రూప్ లోన్స్ ఫీల్డ్ వర్క్ క
ఆహా గ్రూప్ లో గ్రూప్ గ్రూప్ గ్రూప్ అంటే కార్యాలయంమన్నా గ్రూప్ గురించి చెప్
లేదు లేదు బయట
ఆహా
అ
మళ్లీ ఇంకా ఈ టైం అయినా కూడా రాడా డైలీ ఎన్నిటికిీ టైమింగ్
టైమింగ్ మార్నింగ్ వెళ్తాడు నైట్ వచ్చేసరికి ఎయిట్ అట్లా అయితది
మార్నింగ్ అంటే ఏ టైంకి
మార్నింగ్ సిక్స్ అట్లా వెళ్తాడు సిక్స్ సిక్స్ థర్టీ ఉ
మీ ఒకదానిమే ఉంటావ ఇగా నువ్వు
ఆ ఇంట్లోనే ఒక్కదాన్నే ఉంటా పక్క వాళ్ళు ఉంటారు
ఉహూ
అ
రెంటూకేనా అక్కడ ఏమన్నా మళ్ళా ఇల్లు గిట్ల తీసుకున్నారా
రెంటుకే ఇక్కడ మేము ఉండేది
ఎంత తీసుకుంటారా నెలకి
ఇక్కడ బానే ఉంటాది రెంటు పైకే అట్ల ఉంటాయి
ఆహా
ఉ
రూమ్ నీ బట్టి కూడా రేట్ంటది సిగల్ రూమ్ ఆ అవి డబుల్ రూమ్ ఆ
సింగిల్ రూమ్ మే
హ్మ్మ్ ఇంకా
చెప్పాలే ఏదైనా మీకు ఇష్టమైన ప్లేస్ గురించి చె వలే వేరే ఏదైనా టూరిస్ట్ ప్లేస్ల గురించి
ఇది ఈ మధ్యలో ఎట్టన పొయిల ఏమన్నా ప్లేస్కిి
ఆ రీసెంట్ గా మేము భద్రాచలం వెళ్లినం
ఉ హూ
ఎప్పుడు అయినా వెళ్ళిండ్ల మీరు భద్రాచలం
మేము చిన్నప్పుడు చా సెలవైనమ్ మా డాడీ హనుమాన్ మాాలసుకున్నప్పుడు ఇరుముడికి నీ అక్కట్లో టైం పోయినాం
హలో
ఆ హలో
ఆ కా ఆ వినిపించట్లే ఎప్పుడు వినిపిస్తుంది చెప్పండి
ఆ మేము భద్రాచలం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ పోయినాం చిన్నప్పుడు
అవునా బాగుంటది భద్రాచలం మింగడి రేసి
హుమ్మ్ అంటే మా నాన్న నా హనుమాన్ మాలేసుకున్నప్పుడు ఇరుముడి కోసమని పోయ్యేది ఎప్పటికి
అవునా మీకు దగ్గర ఉంటదా
ఏ లేదు దూరమే
ఆను ఉహు ఉ హు కొంచెం దర్శనానికే టైం పడుతది కానీ బాగుంటది పీస్ఫుల్ గా గోదావరి నది దగ్గరికి వెళ్ళిళ ఎప్పుడనా స ఆడికి
ఆహా బోట్ బోట్ ఎక్కలే మేము అటు పాపి కొొండలు అవన్నీ ఉంటాయట గాదా
ఆ చూడలేద మీరు అవన్నీ
ఆహా మ మీము బోలే మీరూ పోయిండ్ల
మేము కూడా వెళ్ళలేదు మాకు టైం లేక మేము ద దర్శనం చేసుకున్నాం అంతే పాఠణశాల దగ్గరకి కూడా వెళ్ళాలే మీర వెళ్ళిళ్ళ అక్కడికి
ఆ పోయినాం అక్కడ సీతమ్మ ఒక విగ్రహం ఇట్లా కింద పడే ఉంటది
ఆ అవును ఇంత ముందు ఒకసారి వెళ్ళినప్పుడు చూసిన కాని రీసెంట్ గ వెళ్ళినప్పుడు వెళ్ళలే మేము
వెళినామ్ ఒక ఇకా బోటింగ్ కికే పోలే
అవునా
హు
ఉక
ఇంకా ఆ అప్పుడు అమ్మ నాన్న అక్క తముడు నేను చిన్న గ ఉన్నప్పుడు
అవున
ఇంక ఏ ఆ చెప్పురా హలో
ఆ చెప్పక్క విన వాడుతుంది
ఆ వినబడతాంది ర
ఇక టూరిస్ట్ ప్లేస్ అంటే మేం కూడ అక్కడి కే వెళ్ళిన రీసెంట్ గ బోర్డింగ్ ఇట్లా వెళ్దామ అంటే టైమింగ్ లేక వెళ్ళలేదు ఒక మేము ఒక ఆ మీరు వెళ్ళినప్పు ఇప్పుడు అక్కడే స్టే చేసిలా వన్ ఆర్ టూ డేస్
వన్ వన్ డే స్టే చేసినాం మీ ఫ్యామిలీ మొత్తం
మేము ఫ్యామిలీ తోటి వెళ్ళాం కాకపోతే ఒక రోజు వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చినాం దర్శనం చేసుకొని
ఆహా ఎందుకట్లా అక్కడ ఉండలేద
ఉండలేదు నెక్స్ట్ డే డ్యూటీ ఉండదని మా సార్కి వచ్చేసా ఈనింగ్ జర్నీ టూ ఫోర్ అవర్స్ అట్లా పడతుది కాబట్టి
ఆ ఆహా ఎట్లా వెేళ అక్కడికి జర్నీ ఏ వెహకిల్
బస్ కెళ్ళినం
బస్ కెళ్ళలా మేము ట్రైన్ కెళ్ళినం
అవునా ట్రైన్ కెల్తే ఎక్కడ దిగుతారు దిగరు కదా కొత్తగూడెంలో దిగుతారా
ఆ కొత్త గూడెం లోనే దిగుతం చిన్నప్పుడు పోయినా నేను నైన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు పోయినామ్ ట్రైన్ కె వెళ్ళినామ్ భద్రాచలం రైల్వే స్టేషన్ ఉంది
అవునా ఏమో నేను ఎప్పుడు చూడలే అంటే
ఆ నుంచి ఎల్లి మళ్ళీ వేరే బస్సుకో ఆటోకో అట్లా వెళ్లినం
హు హూ అవునా
అ సరే ర మరి
ఆ సరే అక్క